హలో ఆ నమస్తే అండి
ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి ఖాళీగానే
తిన్నారా
తిన్నామండి
ఆ
అ
నేను
రెస్ట్ రూమ్ పోతున్నర్
ప్రస్తుతం షాపింగ్ మాల్కి వచ్చాయండి మా అమ్మ ఈ బట్టలు కొందామని వచ్చాను
చెప్పండి మ్మ్ మంచి పని
మా మాకి ఏ మాపి దాని గురించి చెప్తారని
ఏం చేసుకుంటారండి
మీనా కాటన్ నున్
మా అమ్మయి అయితే కాటన్ చీర వాడిది ఇంకా ఏమంటాయి కట్టు డోరగానే ఫిట్
సారి ఉంటాయి మంచి రేటింగ్ట్ తీస్తు తీసుకోండి
అదే మీనా కాటన ఒకటేనా
ఇంకా ఉంటాయి మీనాకాటను ఉంటది ఇంకా రేం అవి ఇ చాల ఉంటాయి పేర్లు నాకు రావట్లా అడగండి షాప్ లో మంచి చీరలు చూపిమని కాటన్